హలో హలో ఏవండి ఎవరైనా ఉన్నారా అండి వినిపిస్తుందా అండి మా వాయిస్ మీకు
ఆ వినిపిస్తుందండి
మరి ఏం మాట్లాడట్లేదు ఎందుకండి మాట్లాడాలిగ అ నేను అయ్యో వేరే వాళ్ళకి ఎవరికైనా కనెక్ట్ అయిందేమోనని కంగారు పడుతున్నాను
లేదు లేదు మానకే కనెక్ట్ అఇంది కాకపోతే కొంచెం ఉంది సిగ్నల్ ఆ
మీ మీ మాటలు సరిగ్గా వినిపించటం లేదండి.
అవునా
అవునా మ్
అవునా
మీ చరవాణితే మీ చరవాణి సరిగా పని చేస్తున్నదా లేదా? ఏమండి మీ మాటలు వినిపిచ్చట్లేదండి మీకు వినిపిస్తుందా
వినిపిస్తుం
మీ మీ మాటలు మాకు కట్ కట్గా వినిపిస్తున్నాయండి. ఏవండీ హలో ఏమండి
హలో!
ఉన్నారా అండి లైన్లో ఉన్నారా అండి? మీ వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదండీ.
ఇప్పుడ్ ఓకేనా
కాస్త బైటికచ్చి మాట్లా కాస్త బైటికచ్చి మాట్లాడండి. హలో!
హలో!
హలో ఆ విన్పిస్తుందండి.
ఓకేనా ఇప్పుడు
ఆ ఇప్పుడు ఇన్పిస్తుందండి ఏం చేసారండి వంట
ఇప్పుడే చికెన్ అయింది చపాతి పిండి పిస్కినం చపాతి చేయాలి.
అవునా మీరు నాన్ వెజిటేరియన్సా అండి ఐజు
అంటే ఈరోజ్ సండే కాబట్టి నాన్ వెజ్
మేం వెజిటేరియన్స్ అండి ఎన్ చక్క మేము మంచిగా దోసకాయ పప్పు ఏస్కోని దప్పడం పెట్టు కున్నామండి మేం వెజ్ అండి. అవునండి మంచిగ వడియాలు మొన్న ఎండాకాలం చాలా బాగా పెట్టామండి వడియాలు. పిండే వడియాలు ఆ సబ్జా వడియాలు, టమాటా వడియాలు, రవ్వ వడియాలు ఆ ఆ సబ్జా గింజల వడియాలు ఇలా చాలా బాగా వడియాలు పెట్టుకున్నమండి ఆ వడియాలన్నీ ఏయించుకొని ఇగ నిన్న మార్కెట్ గదండి మంచిగ దోసకాయ ఆ సోరకాయ, ములక్కాయ తెచ్చుకోని మ్ కందిపప్పు మంచిగ ప్రెషర్ కుక్కర్లో ఏసి మంచిగ దప్పడం పెట్టుకొని ఆ పక్కకు చల్లమిరపకాయలు అప్పుడాల్ ఏస్కోన్ తిన్నామంటే చాలా బాగా అనిపించది ఎంత బాగుందో కడుపు ఆ చాలా బాగుందండి.
మీరు మొత్తానికే నాన్ వెజ్
తినమండి మేము అసల్ నాన్ వెజ్ అంటేనే తినమండీ. ఎట్ల తింటారండీ అసలు కోళ్లను, మేకలు ఎలా తినాలన్పిస్తుంది మీక్ చెప్పండి. పాపం గ
మావి మా కు అన్ని నడుస్తయి పాపము అంటే ఇంక పాపమే కావచ్చు. కానీ అది గుడ ప్రోటీనే గదా తింటాం మటను, ఫిషూ, చికె
అంటే పాలకూరలో తోటకు కూరలో గోంగూరలో తిన్నానండిమరి కోళ్ళు మేకలు తినడం ఏంటి అండి మటన్ని కాదండి అప్పుడప్పుడు మధ్యలో సండే ఆర్ వెనస్డే
చికెన్ మటన్ ఫిష్ ఇంకా
అండి అసలు ఇలా తింటారో ఏంటో ఆ ఆకులు ఆ ఆకులు తినే మేకలు తినడం ఏంటండి ఆ ఆకులనే మీరు తిని మనం తింటే సరిపోద్ది కదా కనీసం అవ్వైనా బతుకు బతుకుతాయి కదా ఏమోనండి మీ నాన్ వెజ్ వాళ్ళ మాటలు అస్సలే నమ్మబుద్ధి కాదు నాకు
ఆ అదేం లేదు అన్ని
ఆ అంటారు అన్ని తిన్న తింటారు అంటారుగాని వారం రో ఏడు రోజులలో నాలుగు రోజులు మీరు నాన్ వెజ్ ఎ తింటారు మాకు తెలుసులేండి మేము చాలా మందిని చూసాం ఇలా మా వాళ్ళను
అయ్యో అదేం లేదు వారంలో ఒకటి రెండు రోజులు
ఆగండి నన్ను మాట్లాడనివ్వండి ఆ ఒక రోజు ఎగ్స్ అంటారు ఒకరోజు చికెన్ అంటారు ఒక రోజు మటన్ అంటారు ఒకరోజు ఫిష్ అంటారు ఒక రోజు ఫ్రాన్స్ అంటారు ఒక రోజు డ్రై ఫిష్ అంటరు అయిపోయినాయి కదండి వారం వరంలో ఏడు రోజులు అయిపోయినాయి కదా మీ నాన్ వెజ్ కే ఇంకా కూరగాయలు ఎప్పుడు తింటాడు అదే కూరగాయలు చూడండి ఎన్ని ఉన్నాయో తోటకూర పాలకూర సుక్కకూర గోంగూర బచ్చల కూర ఆ పప్పులలో శనగ పప్పు కందిపప్పు పెసర పప్పు ఎన్ని ఉన్నాయి ఇక ఆకు ఎన్ని కూరగాయలు ఎన్ని పప్పులు ఎన్ని పోషకాలు ఉండగా మీకు ఎందుకు నచ్చుతుందండి ఆ నాన్ వెజ్ నాకు అర్ధం కావట్లేదు చెప్పండి
కాదండి అలాగే కాదు అస్తమానం ఆకులు అంటే అస్తమానం ఆకుకూరలేగా కాకుండా పప్పులు ఆకుకూరలు కూరగాయలు చికెన్ మటన్ అన్ని తినాలి కదా
కదా లేదండి కూరగాయలలో ఉన్న శ్రేష్టమైన పోషక విలువలు మీరు ఎంత చెప్పినా మటన్ చికెన్ లో ఉండదండి నేను చెప్తున్నా కదా
ఆమ్ తేనా మాకు తెలిసి అయితే మేము అన్ని విధాల తింటాము పప్పులు
అవునండి ఇప్పు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ సాయంత్రం తింటారు పొద్దున్న వరకు మీ కడుపు ఎంత చెత్త ఎంతలా అయిపోద్ది తెలుసా నాన్ వెజ్ తింటే మూడు రోజులు దాక డైజెషన్ కాదండి మీకు తెలుసా ఆ విషయము ఆ మరి చక్కగా తోటకూర పప్ప పప్పు పాలకూర పప్పు తినండి సుఖ విరోషనాలు అయిపోతాయి తెల్లారేలే
తీన్ అది తింటాం ఇది తింటాం ఒక ఒక రోజు అది ఒక రోజు ఇది అన్నట్టు ఇంకా అలవాటు ఉంది కదా అండి మాకు
నాకేం కడుపు చెత్త కుప్పలా తయారు చేస్తున్నారన్నమాట ఈ విషయానికి నాకు అర్థమయ్యింది
అంతేనా
అవునండి ఇగో ఏదో ఒక్కటి ఎయ్యాలండి అన్నీ కలిపేస్తే ఏమైతుంది అది చెత్త కుప్పే కదా
అలా అని అస్సలు అనుకోవద్దు చెత్త కుప్ప అని
అవునండి చెత్త కుప్పలనే అన్నీ ఏస్తాం కదండీ అదే మనం ఇంట్లో ఏస్తామా మనం ఇంట్లో ఏసుకుంటామా నేనై తే అట్లనే ఫీల్ అయితానండి నా కడుపును పరిశుభ్రంగా నాకు తెలిసిన వాళ్ళను శుభ్రంగా ఉంచడాని
అదే అదే చెప్తున్నా నీకు నాన్ వెజ్ అలవాటు లేదు కాబట్టి మీరు అలాగంటారు
చెప్పండి నాన్ వెజ్ లో గొప్పనైన వం టేదో చెప్పండి నాకు నేను చెప్తాను వెజ్ లో గొప్పనైన వంట ఏదో చెప్పండి ఎందుకు అంత బాగా ఉండే వంట ఏదో చెప్పండి ఆ మసాలాలు ఆ కారాలు ఆ ఉప్పులు అవి ఏసుకొని తినడం వల్ల తినంగా నోరు తిన్నాక కడుపు ఆ పోయాక అది అని అన్నీ వంటే కదండి ఎందుకండీ ఎంత అవస్థ పెడతారు దేహాన్ని ఎందుకండి అంత అవస్థ పెడతారు దేహాన్ని
అవస్థ అంటూ ఏమీ ఉండదు అంత అవస్థ అయినంక అంటే ఏజ్ అయిపోయినంక తింటే అరగదేమో కానీ మనది మంచి ఏజ్ లో ఉన్నప్పుడు అన్నీ
అప్పుడు అన్నీ తినాలి కదా ఆ అవునండి ఇప్పుడు అన్నీ తింటారు ఏజ్ అయిపోయాక ఏం తినకుండా ఈ తారు కనీసాన్ని కూరగాయారు ఆకుకూరలు కూడా తినేనై పరిస్థితిలోకి వస్తుందండి ఈ జీర్ణ వ్యవస్థ మీకు అర్ధం అయితుందా
అర్ధం అయితుంది ఎందు కు అర్థం కాదు ఏజైనంక ఇప్పుడు తిన్నంత కాకుండా కొంచెం తగ్గిచ్చి తింటాం
అసలు తినడానికి ఏదీ ఉండదు రాగి జావ రాగి మాల్టు అంబలి అదే తిని బతకాల మీరు నాన్ వెజ్
అది అవునవును అది కూడా ఇప్పుడు డైలీ కూడా మేము తీసుకుంటాం రాగిజావ అప్పుడప్పుడు
ఊ అందుకే శుబ్బరంగా చెప్తున్నా మీరు కూడా వెజ్ టేరియన్లోకి మారిపోండి మీకోసమే చెప్తున్నా మీ మంచి కోసమే చెప్తున్నా
తింటాం చె తున్నా కదా నేను కూడా వెజిటేరియను నాన్ వెజిటేరియను అన్నీ నడుస్తాయి మా ఇంట్లో
ట్లో ఊ పులిహోర ఎప్పుడైనా తిన్నారా ఎంత బావుంటది పులిహోర పులిహోర చేయొచ్చా మీకు పులిహోర చేస్తారా చెప్పండి పులిహోర ఎలా చేస్తారో దద్దోజనం చేస్తారా దద్దోజనం తిన్నారా చె క్కెర పొంగలి తిన్నారా
తిన్నాం
ఆ చేస్తారా అండి
చేస్తాం అండి
ఉ ఎప్పుడు చేస్తారండి చెప్పండి నీకు మటన్ చికెన్లు వండుకొని తినడానికే టైం ఉండదు మీరు పులిహోరలు దద్దోజనం చక్కర పొంగలీ ఎప్పుడు చేసుకొని తింటారండి
అంటే అసమానం అదే ఉంటదా ఫెస్టివల్స్ ఉండే మాకు ఫెస్టివల్స్ అప్పుడు
మీ ఫేస్ మీ నాన్ వెజ్ తినే వాళ్ళకు ప్రతి ఫెస్టివల్ కు నాన్ వెెజే కావాలి కదండి మీరు వెజ్జ్కి ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారండి చెప్పండి ఏ ఏ ఫెస్టివల్ కి మీరు వెజ్ వండుకుంటారు చెప్పండి
ఇప్పుడు నాన్ వెజ్ ఏకాదశి ఉంటది ఏకాదశి
ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాము శ్రీమనారాయణకి ఉపవాసం చేస్ ప్పుడు ఇంకా ఆ రోజుంతా ఎందుకు ముడతాం ఆ రోజు నాలుగైఐదు రకాల పప్పు పప్పు వంటలు కూరగాయలు దద్ద్దోజనం పులిహోరా ఓహో ఇవన్నీ చేసుకొని తింటారు ఒకటేరోజు తింటారన్నమాట మీరు ఒకటే రోజు అంటే మీగతా అన్ని రోజులు నాన్ వెజ్ తింటారు పండుగ ఒక్కరోజు వెజ్ తింటారన్నమాట
అవును ఆన్ అంటే లేదు అస్తమానం నాన్ వెజ్ అని ఏం లేదు అప్పుడప్పుడు తింటాం ఇంకా పండగ అప్పుడు ప్పుడు స్పెషల్ గా ఒక త్రీ ఫోర్ ఐటెమ్స్ ఆ వెజిటేబుల్స్ కర్రీస్ వండుకొని తింటామ్ ఇప్పుడు దీపావళి ఉంట ది ఆ రోజు కూడా అన్ని వెజిటేబుల్స్ వండుతం కదా ఆచి హా
ఆ కిచిడి చేస్తారా
కిచిడీ అంతా తెలియదండి నాకు
ఇగ చెప్పండి మీరు నాన్ వెజ్ తినడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ మీరు వెజ్ వంటలు మీరు నాన్ వెజ్ తినడానికి హండ్రాడ్ పర్సెంట్ గా మీ మాట కచ్చితంగా చెప్పేశారు మీకు కిచిడి అంటే టే తెలివదు పోనీ బిర్యానీ చేస్తారా
ఏం బిర్యానీ
బిర్యానీ చికెన్ బి అంటారు కదండి అదేదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఆగొ బిర్యాని అంటే బి బిర్యానీ వచ్చు కానీ కిచిడి రాదు అంటూర్రు కిచడి రాదు అంటూర్రు శ్రేష్టంగా ఆ చాలా బాగా చేస్తాం కిచిడి ఎంత బాగుంటదండి అన్ని రకాల కూరగాయలు ఆకు ఆకులు కూరలు పప్పులు కూరగాయలు అన్నీ వేసుకొని కాస్త ఇంగువా వేసి ఆ కాస్త నూనె పోసి ఎండు పచ్చిమిర్చి ఎండుకాయ ఎండుమిర్చి ఆ వెల్లుల్లిపాయలు ఆ పోపు దినుసులు వేసి మర్ర వేసి వేస్ స్తే ఎంత గుమగుమలాడి పొద్ద అండి
అవునవును అంతేనండి
కిచిడి కిచిడి రా తినడం కాదండి వండడం నేర్చుకోండి అవునండి తినడం ఎవరో పెడితే తినడం ఏంటండి మనం వండుకొని మన మనం తింటే మన ఆరోగ్యం కదా బాగు టాది ఎవరు పెడితే మీరు తింటారు మీ పిల్లలు మీ వారు తినాలంటే మీరు వండాలం టీ ఎవండి కాస్త నన్ను మాట్లాడిని అండి. అబ్బా ఈ నాన్ వెజ్ ప్రియల తోనుతో, వచ్చినా గొడవే అదండి అసలు అసలు విననే వినరు మాట.
చెప్పాలి.
రా ఆదివారం పూట మీకు ఫోన్ చేశాను చూడండి నాది బుద్ధి తక్కువ ధనం అంటే, ఏం వండుతున్నారండి ఇప్పుడు, ఏమండి ఏం వండుతున్నారండి వంట సాయంకాలం వంట ఏం చేస్తున్నారంండి. అయిపోయిందండి చికెన్ చేసాము. మీ మనసు నా నేను చెప్పే మాటల మీద లగ్నమే లేదు వండిన చికె. చికెన్ మీద తిందామని ఉన్నది అదే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పు. ఇప్పుడు ఫోన్ పెట్టేద్దామా చూ, చికెన్ తిందామన్న ఆతృతలో ఉన్నారు మీరు, ఈ నా మాటలు ఏం వింటారండి మీరు,
మీరు అలా అంటే ఎలా చెప్పు అదేం లేదండి అన్ని తింటాము ఆకుకూరలు, కూరగాయలు చికెన్ మటన్ ఫిష్ పాన్స్,
సరే అండి సరే అండి ఇవాళ కాదండి ఇవాళ ఆదివారం పూ, వద్దండి రేపు మాట్లాడుతాను రేపు వెజ్కి రండి ఇవాళ నాన్ వెజ్ పూర్తి. తిసుకోండి ధన్యవాదాలండి.